హలో
హలో
నమస్కార మండి
నమస్తే అండి బాన్నారా
బాగున్నానండి మీరు బాగున్నారా
బాగుంనండి తిన్నారండి ఏం తిన్నారు
తిన్నానండి ఇడ్లీ ఈరోజు మీరు
అయ్యో సేమపించాలి ఇడ్లీనే ఎక్కడ ఇంటికాడేనా
లేదు పీజీలో అండి
పిజీలో అవునవును లేండి మేము పిజీలానే తిన్నాం అంత బాగున్నారండి ఇంట్లో
బాగున్నారండి
ఆ ఆ ఇంకేంటండి మొన్న హాలిడేస్ వచ్చాయి ఎలా గడిపారు
హాలిడేస్ ఆ మాకైతే ఏం హాలిడేస్ లేవండి
అవునా నేను తీసుకోంటండి ఒక లెవెన్ డేస్ బాగా జరిగింది
లెవెన్ డేస్ ఏం హాలిడేస్ వచ్చినాయండి
లేదండి నార్మల్గా మాకు గ్రామంలో గ్రామ దేవత పూజ కార్యక్రమం జరిగిందనమాట ఆ కార్యక్రమంలో బాగ ఆ
అంటే మొహరమ్మా
ఆహా కాదండి మొహరం వచ్చి ఇంకా లేటు కదా మొహరం ఇంకా టూ డేస్ ఉంది ఇంకా వన్ డే ఉంది నార్మల్గా అయితే మా ఫైవ్ ఇయర్స్ కి వన్స్ కి ఒకసా చేస్తారనమాట మా గ్రామంలో
ఫైవ్ ఇయర్స్ పంచా
ఆ
ఏమో తెలిదండి అలాంటివన్నీ
ఆ చెప్తాను వినండి భారీగా జరిగింది మా ఊర్లో
చెప్పండి
ఏం లేదండి మూడు రోజులు అది జాతర మహోత్సవం జరుగుతుందండి మొద ర అమ్మవారికి చల్లదనం కోసం జ్యోతులన్నీ ఇంటింటి ద్వారా పంపిస్తారు వెళ్తారు ఫుల్ హడావిడిగా ఉంటుందనమాట గ్రామం అంతా
ఆ
తర్వాత రెండవ దినము దున్నపోతులు బలి ఇస్తారు దాంట్లో భాగంగా చాలా మ చాలా జనం జనం జన సంద్రహం అనేది ఎక్కువగా ఉండింది
అంటే జ్యోతులా
జ్యోతులు మొదటి రోజండి
లే సంక్రాంతి తర్వాత జ్యోతులు చేస్తారు కదా అవా
అవి కాదండి జ్యోతులంటే బెల్లం బియ్యం పీండితో చేశారు కదా
ఏమో తెలిదండి అవన్నీ
అవునండి మీకు తెలీదు మీ సైడ్ వేరే కదా మా సైడ్ జ్యోతులు వెలిగే జ్యోతులు ఇచ్చేసి జ్యోతులంటే దీపజ్యోతి కాదండి ఆ బియ్యం పిండి బెల్లంతో కలిపిన పిండి రెండు మిక్స్ చేసి జా ఆ ఇట్లా మామూలు దీపం మాదిరి దానికి ఇట్లా గుంత పెట్టి ఆ గుంతలో నీ నూనె నూనె ఒతేసి వెలిగిస్తారండి అవే జ్యోతుల అమ్మవారికి
మొహరం కూడా చేస్తారా
ఆ మొహరం బాగా చేస్తారండి మా ఊర్లో
మళ్ళీ మీరు వెళ్తున్నారా
అవునండి వెళ్తానము
ఎన్ని రోజులు మొహరం మీ ఊర్లో
మోహరం మూడు రోజులు చేస్తారండి రెండు రోజులు మంచిగా హ్యాప్ ఆనందంగా చేస్తారు
గూగుడ్ లో జ్యోతుల్ ఫేమస్ గూగుడ్ లో మొహరం ఫేమస్ అని విన్నాను
అవునండి అక్కడ స్టార్ట్ అయిన అక్కడ మొదలు పెట్టిన తర్వాతే ఆ మిగతా ఊర్ళన్నీ ఆ మొదలు పెడతారండి
మళ్ళీ అక్కడ ఎప్పుడు స్టార్ట్ అయియండేది సెవెంటీన్త్ ఏమో అయినట్టు
అవునండి సిక్స్టీన్ నుండి మొదలయంది అంటే సు ఆ శుక్రవారం మేమో స్టాప్ చేస్తారండి
అంటే మీ ఊర్లో మళ్ళీ వేరే డేట్సా
అవునండి అది సపరేట్ సపరేట్ ఉంటది ఇప్పుడు కొన్ని కొన్ని ఊర్లో త్వరగా చేసుకోవలని వాళ్ళు ఆ పెట్టుకొనిటారు కొన్ని కొన్ని ఊళ్లో సపరేట్ సపరేట్ చేస్తారనమాట
అలాగైతే వీకెండ్ ప్లాంటి వీకెండ్ ప్లాన్ ఇంటికి వెళ్ళడమా
ఇ ఇప్పుడు లేదండి మా పండుగలు కొంచెం లేటు అన్ని చుట్టుపక్కల గ్రామాలన్న అయిపోయినా క మా గ్రామంలో చేస్తారా ఆ ఇప్పుడు మీ నేను చెప్పాకదా మొన్న గ్రామ దేవత జరిగిందని అది ఫుల్ హడావుడిగా జరిగింది మొత్తం విజయవంతంగా జరిగిందనేసి నెల లోపల ఇంకొక సారి పండుగ కా అమ్మవారికి జరపాలని జరుపుతున్నారు నే వచ్చే మంగళవారం అది అయిన తర్వా ఆ మళ్ళీ వెళ్ళామండి మొన్న చూసొచ్చాం అది అయిపోయిన తర్వాత పీర్ల పండుగ స్టార్ట్ చేస్తారండి
మళ్లీ అవి ఏం చేస్త దున్నపోతులా
ఆ రెండవ రోజు దున్నపోతులు బలి ఇస్తామండి అమ్మవారికి ఆ రోజు జన సంద్రోహం ఉంటుందండి పోలీసుల హడావిడి అబ్బా చూడ్డానికి గాని వీలు పడదు ఎవరో వీ ఎవరో వీడియోలు తీసి తే అవి మాత్రం మనం చూడ్డానికి వీలు పడుతుంది
అంటే మీ ఊర్లోనే అలానా లేకుంటే అన్ని ఊర్లలో చేస్తారా అలా ఆంధ్రాలో
లేదండి ఆ కొన్ని కొన్ని చోట్ల మంచిగా ఎలా ఎక్కడైతే బాగా జరుపుతారు పండుగ అక్కడంతా ఇలా పెద్ద పెద్ద పండుగ చేస్తారండి
ఏమోండి నేనైతే ఇలాంటివన్నీ వినలేదు ఇప్పటి వరకు ఇదే ఫస్ట్ టైం వింటున్నా లేదు లేదు
ఆ బాగా చేస్తారు ఇంకా మూడవ రోజు గావ పీకుతారండి
ఏంటి
గావ అంటే ఇప్పుడు పోతురాజులు విన్నారా పోతురాజులు
ఆ విన్నానండి
వచ్చి విన్యాసం చేస్తారన్నమాట
ఎమో అండి కొత్త కొత్తవన్నీ వింటున్నానండి మీ నుండి
ఆ ఇక్కడంతా కొత్తగా జరుపుతారులేండి మాకు బాగా చేస్తారు
ఇంకా ఏమైనా వేరేవి ఏమన్నా ఉన్నాయా పండుగలు మీ ఊర్లో మాత్రమే చేసేవి
మా ఊర్లో దసరా చేస్తారండి
దసరా అందరు చేస్తా
అవును కదా మర్చిపోయానండి మా ఊర్లో విజయదశమి కూడా చేస్తారండి
రథోత్సవం
ఆ రతోత్సవం ఉంటుందండి రథోత్సవం అండి వ్రతోత్సవం కాదు
ఉం
రథోత్స్తవం వ్రతోత్స్తవం కాదు
రధోత్సవమే అండి
ఆ బాగా చేస్తారండి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సము ప్రతి సంవత్సరం కి వచ్చే వసంత పంచమి రోజు జరుపుతారండి
వసంత పంచమి అంటే ఎప్పుడొస్తుందండి
జాన్ వరి గాని ఫిబ్రవరి ఫస్ట్ లో గాని వస్తుంది
ఉ
ఆ అప్పుడు ఆ రోజు మేము స్వామికి తీరు లాగడం జరుగుతుందండి నైట్ ఇప్పు పొద్దటే తయారు చేసారా కొత్త తీరు తయారు చేసినప్పటి నుండి రాత్రి పూట ఇక్కడం స్టార్ట్ చేసినం
ఒక్కటే నా ఇగ్గేది లేకుంటే రెండు ఇగ్గుతారా
ఒకటే అండి ఫస్ట్ మధ్యాహ్నము బ్రహ్మరతోత్సవం అని కొంచెం అట్ల బ్రాహ్మణ బ్రాహ్మణులు లాగా గుతారు తర్వాత రాత్ త్రికి ధూళోత్సవం అంటారనమాట మొత్తం అంతా గ్రామస్తులంతా లాగుతారు అనమాట
ఏంటి దులోస్తావమా
నా బ్రా రథోత్సవమన్నా రెండు ఒకటే అండి
మా ఊర్లో అయితే రెండు రథోత్సవాలు ఉంటాయి
ఆ ఏంటేంటండి
రెండు రథాలు లాగుతారు అవన్నీ నాకు తెలీదు ఒకటి పెద్దది ఒకటి చిన్నది
పెద్దది చిన్నిది అని చెప్తారు ద కనీసం స్వామి పేరన్నా తెలుసా
స్వామి పేరు స్వామి పేరా
ఆ రతంలో కూర్చోబెట్టింటారు కదా స్వామి
తెలియివ్ అవన్నీ శివ్ అది శివున్ మందిరం ముందర లాగుతారు
ఆ శివుని మందిర్ ముందుర్లు లాగుతారు కావట్టి శివుని బొమ్మ శివు
అది శివ్ శివున్ శివుందే అది మాటంలో లాగుతారు
ఉమ్ కనుక్కోండండి కనుక్కోపోతే ఇబ్బంది
కానీ మనకెందుకు అవసరమా అండి అవన్నీ
అండి మనం దేవుడు లేకపోతే లేవు కదండి మన ఊర్లో మనం మన ఊర్లో జరిగేది మనకే తెలియకుంటే వేరే వాళ్ళు వచ్చి అడుగుతారా
నన్ను ఎవరు అడగరండి అలాంటివి
అవునా అండి అంత చిన్న వాయిసా అండి మిముల్ల్ మీది
అవునండి
ఓహో ఇంకే మండి మధ్యాహ్నం ఏం తెచ్చారు
మధ్యాహ్నంనికి టమాటా రైస్ అండి
ఆ బాగా చేస్తారండి
ఎక్కడ మా పీజీ లోనా
అవునండి
పర్లేదండి మీరు
మాది పర్లేదండి మేమే తయారు చేస్తాం
ఏం తెచ్చుకున్నారు
పద్దున్నే ఇడ్లీ తిన్నామన్నాను మధ్యాహ్నం పలావ్ టమాటో రైస్ తెచ్చుకున్నాం
మీరు కూడా టమాటా రైసేనా
అవునండి
ఎవరు చేసారు మీరేనా
ఆ మేమే నేనే చేశాను
ఇక్కడ పీజీ లోన లేకుంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకో
పీజీ పీజీలో నండి
పీజీ లోనే మీరే చేస్తారా
నేనే చేస్తా అండి
ఏ టైం కు లేస్తారు మీరు
నేను అలా ఫోర్ థర్టీ ఫైవ్ కి లేస్తానండి నార్మల్గా
మ్మ్
అట్లా వెళ్లి టీ తాగేసి వస్తాను
మీరేం చేస్తార ఆఫీస్ లో వర్క్ చేస్తారా లేకుంటే ఏమన్నా వేరే పనినా
చే ఆఫీస్ లో వర్క్ ఏ నండి చేస్తాం ఫుల్ వర్క్
ఏ టైంకు స్టార్ట్ అయితుంది ఆఫీస్
ఆఫీసు నైన్ కి
అంటే మార్నింగ్ ఫోర్ థర్టీ కీ లేసి ఏం చేస్తారు నైన్ వరకు
ఫోర్ థర్టీకి లేస్తానండి లేచే తలకే ఐదు అయితుంది
మ్మ్
ఐయిదు తర్వాత అలా బయటకి వెళ్తానండి ఐదున్నరకి అట్లా టీ తాగతానండి ఆరు గంటలకు మళ్ళా పీజి లోకి వెళ్తానండి ఆరున్నర ఆరు ముక్ ముక్కలకు స్నానం చేస్తానండి ఆరు ముక్కాల్ నుంటి ఏడు పదిఅయిదు వరకు టమోటో రైస్ చేసుకున్నానండి అండి ఏడు పద అయిదు నుంటి ఏడు నలభై వరకు ఇడ్లీ తిన్నాను ఏడు యాభైకి బస్ ఉందండి ఆ ఇడ్లీ పీజీ ఓనర్ చేసాడండి
తిన్నారండి మీరు
లేదు లేదండి మనకి రాదండి ఇడ్లీ చేయడం ఓకే నండి ఆహా రాదండి ఇంకేంటండి
సరే మళ్ళీ మాట్లాడు
ఓకే అండి నమస్కారం అండి